ఉన్నారాంది
ఆ బాగున్నానండి
మీ వాళ్ళు అందరూ మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరు బాగున్నారా?
ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారండి అమ్ ఇంకేంటండి మీరు మీ అమ్మ వాళ్ళు అందరు బాగున్నారా?
ఆ అందరం బాగున్నామండి మేము
ఉహ్ ఇంకేంటండి
చెప్పాలండి హమ్ ఏంటి ఇంకా విశేషాలు, మీకి ఈరోజ్ ఈరోజు డే ఎలా గడిచిపోతుంది?
ఈ రోజు డే అంటే ఇంకా చెప్పలేమండి అంటే హా ఎవరు లేరు నా ఫ్రెండ్ కూడ బయటి కెళ్ళంది.
హ్మ్
సో చూడాలండి ఎలా ఉంటది ఏంటి అనేది!
అవునండి
మీకు అండి?
నాకు ఇవాళ బోరింగ్ అండి అసలు చాలా బోరింగ్.
మ్మ్ నేను చెప్పా కదా మూవీ
ఆ ట్రై చేస్తానండి ఈ రోజు ఇంకెలాగూ ఖాళీనే కదా. అన్ని ఏవేవి ఉన్నాయో కొత్త మూవీస్ బాగున్నై ఉంటే చూసి ట్రై చేస్తాను.
హ్మూ నేను చెప్పిన టూ మూవీస్ అయితే ట్రై చేయండి ఈషా అండ్ చీకటి.
ఆ ట్రై చేస్తానండి.
స్కిప్ చేయకోకుండా చూడండే
ఆ లేదులే అండి చూస్తాను. అదేంటండి అలా అడిగేశారు స్కిప్ చెయకోకుండా మీ వాళ్ళలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్కిప్ చేస్తారా?
అవునండి ఆ నా ఫ్రెండ్ ఉంది. బయటికి వెళ్ళిందని చెప్పా కదా తనే తనే అనమా ట తను ఎలా అంటే టూ అవర్స్ మూవీ అనేది ట్వంటీ మినిట్స్ లో చూస్తది అనమాట.
మరి అర్థం చేసుకుంటదా తనూ
కంటెంట్ ఏంటి అని చూస్తది, ఇంకా తర్వాత ఆ కంటెంట్ అనేది తనకి ప్చ్ ఆ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూస్తది, లేదంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది.
అవునా అండి అంతేనండి కొంతమంది చూడరు అనమాట.
మ్మ్ నేను ఇంట్రెస్ట్ ఉంటే చూస్తా అండి లేకుంటే లేదు.
అవునా చూడాలండి అవి కూడా మనకి స్ట్రెస్ ని తగ్గిస్తాయి మూవీస్ ని కూడా.
మ్
మూవీస్ కానీ, ఏమన్నా అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడం కానీ, వెళ్తూ ఉండాలి మనం. అప్పుడే కదా మన మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతది కొంచెం మన మైండ్ కూడా ఫ్రీ అవుతది గేమ్స్ ఆడడం వల్లా. మీరు అలా గేమ్స్ ఏమన్నా ఆడతారా?
అవునండి నేను డెఫినెట్ గా ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను నిన్ను. షటిల్ అంటే నాకు చాలా ఇష్టం అండి.
అవునా నాకు కూడా షటిల్ల్ అంటే చాలా ఇష్టం ఏమంటే మా ఇంట్లో ప్రోత్సహించలేదండి స్పోర్ట్స్కి, లేకపోతే నేను మంచిగా స్పోర్ట్స్ సైడ్కే వెళ్తూ ఉండే దాన్ని.
అవునండి
హ్మ్
నాక్కూడ అండి మా ఇంట్లో వాళ్ళు అసలు అది ఏం చెప్పలేదు చెయ్యాలి అని
మ్మ్ ఎందుకంటే చదువే ప్రపంచం అయిపోయినట్టు అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు. అందుకు చదువుకోవాలి, చదువుకోవాలని దాని మీదే ఫోకస్ పెట్టేశారు. ఇంకందుకు మనకి మనం ఇంకా మన అమ్మని అన్నమాట వినాలి. లేదు అని చెప్పలేము ఎందుకంటే, అన్నీ మనకు వాళ్ళే చేస్ తరు కాబట్టి.
అవునవునండి
చదువుకోవడం చదువు అయిపోయాక ఇలా వెతుక్కోవడం ఇదే సరిపోతుంది ఇంక స్పోర్ట్స్ వైపు వెళ్ళిన ఏదో ఒకటి వస్తూండేదేమో అన్నట్టు అనుకునేదాన్ని నేను
ఉమ్ అవునండి
అవునండి
ఇప్పుడు స్పోర్ట్స్ పరంగా అయితే రైల్వేస్ జాబ్స్ బాగున్నాయండి
అవునండి
ఉమ్ స్పోర్ట్స్ క్వాటా అని ఒకటుంటది అందులో అప్లై చేసినాము అనం అంటే మనం ఎక్కడైనా టోర్నమె టోర్నమెంట్స్ కెళ్ళినప్పుడు కానీ అలాంటివన్నీ మార్క్స్ మళ్ళీ అప్పుడు దాని ప్రకారంగా మనం ఎలిజిబుల్ అవుతామండి ఒకవేళ మనం స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండింది మనకి ఎక్స్పీరియన్స్ ఉంటె
అవునండి నేను విన్నానండి స్పోర్ట్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటది. రైల్వే జాబ్స్ కానీ ఇది రైల్వే జాబ్స్ అనే కాదు ఏ జాబ్ అయినా కూడా స్పోర్ట్స్ క్వాటా ఉంటే కొంచెం ఛాన్స్ ఉంటది మనకు కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటదంటారు.
అవునండి ఇంకా నా తమ్ముడు కూడా ఇప్పుడు హాలిడేస్ కదా సో తను టైపింగ్ క్లాసెస్కెళ్తాను అని చెప్పాడు నేనే ఇంకా టైపింగ్ ఏమీ వద్దు అది ఎప్పటికైనా వస్తుంది మనకి కానీ స్పోర్ట్స్ అనేది ఇంపా టెంట్ కదా అన్నట్టు అది కూడా బాయ్స్ కదా సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట స్పోర్ట్స్ లో తను స్కూల్ లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుండే. అది సరేలే తనకి ఇంట్రెస్ట్ ఉన్నదే చేస్తే బాగుంటది కదా అన్నట్టు గవర్నమెంట్ జాబ్స్ కూడా యూజ్ అయితది అన్న. ట్టు ఇంకా స్పోర్ట్స్ కే ఎళ్ళమని చెప్పానండి ఇంకా
అవునవునండి
ఆ
అంతేనండి మనం చేయలేంది మన తమ్ముడ్లు మన చెల్లెళ్లకన్నా చేయించాలన్నమాట. మనము మిస్ అయ్యింటాం ఆ వ్యాల్యూ మనకి తెలిసి ఉంటది. వాళ్ళలా చేసుకోకూడదు అని చెప్పేసి చెప్తాం ఇంకా.
ఉమ్ అవునండి ఇంకేంటండి
చెప్పాలండి మీరే ఇంకా స్పోర్ట్సూ ఇది అని మాట్లాడారు. మీరు మరి మీ ఇంట్లో కూడా అలానేనా అండి అంటే ఎక్కువా
అవునండి ఎక్కువ ఏమి అంటే బయటికి పంపిచ్చేది కానీ అలా ఏం ఉండదు ఇంకా స్పోర్ట్స్ కెళ్ళాలి అన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి చూపి చలేదండి ఎప్పుడు స్టడీస్ చదువుకోవాలి అన్నట్టే ఉంటది
అవునండి ప్రతీ ఇంట్లోను పడే ప్రాబ్లమ్ అయిపోయింది కదండి
అవునండి
మ్ వర్షం పడుతుందా అండి మీ ఊర్లో లేకపోతే ఎండగుందా
ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండగానే ఉందండి
మాకు కూడా అండి ఎండ దంచేస్తుంది అసలు సమ్మర్ ఉన్నట్టుంది అసలు సమ్మర్ ఏ ఇది కానీ ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఎండ అసలు గాలే లేదు
ఆ సమ్మర్ లో ఎందుకు సమ్మర్ అనంగానే ఆ ఎండ అనేది ఎక్కువ వస్తుంది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా అండి
ఆహా తెలీదు తెలీదు అండి నాకు
అవునా
మీకేమనా తెలుసా
ఆ తెలిదండి అందుకే మిమ్మల్ని అడిగానండి
నాక్ తెలిదండి అవంతా మీరే ఇంకా ఏమన్న తెలుసుకుంటే చెప్పాలి ఇంకా
ఆ నాకు అంటే ఎవరు చెప్పారండి సూర్యదేవుడు ఉంటారు కదా సూర్యదేవుడు వాళ్ళ కొడుకుతో ఆ వాళ్ళ కొడుకు మీద కోపంగా ఉండిన్న డు అందుకే మనకి ఇట్లా ఎండ ఉంటుంది అన్నట్టు విన్నాను సో అది త్రీ మంత్స్ అట్ల తర్వాత తను కోపం అంతా తగ్గిపోయి నెక్స్ట్ వేరే సీజన్ వస్తుంది అన్నట్టు కూడా విన్నా అండి అది ఎం తవరకు నిజము అనేది కూడా తెలియదు
ఆ
ఆ నాకు తెలిసినదయితే చెప్పానండి మీ దగ్గర
నాకు తెలిదండి అంత పర్టికులర్గా
మ్
మ్ ఉమ్
ఇంకేంటండి
చెప్పాలండి ఇంకా మీరే
ఉ
ఆ మరి చలికాలం ఎందుకు వస్తుందండి మీరు ఎండకాలం గురించి అయితే చెప్పారు మళ్ళీ చలికాలం
అంటే మన హ్యూమన్ సై కాలజీ ప్రకారం ఎలా ఉంటదంటే మన మైండ్ సెట్స్ వింటర్ అంటే చల్ల ఉం ఓ చలినన్నా తట్టుకోగళం మనం బెడ్షీట్ ట్స్ ఏసుకొనీ రైనీ అన్నా ఓకే బయటికి వెళ్ళకోకుండా గొడవ పట్టుకోని అన్నా వెళ్ళగలం కానీ సమ్మర్ లో అలా ఉండదు కదా మనం హీట్ నచ్చినాలు తట్టుకోలేం మనం గాలి మనం ఫ్యాన్ వేసుకున్నా కూడా వేడికి గాలి వస్తా ఉంటుంది ఎంత ఏసీ వేసుకున్నా కూడా బయటికి వెళ్ళాం గాని అయ్యో ఏంది ఇంత వేడిగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది సో అందుకు మనం తెలుసుకోవాల్సింది తెలుసు కోవాలి అన్నట్టు సమ్మర్ గురించే ఒకటి జస్ట్ ఎవరో చెప్తుంటే విన్నాను అది కూడా ఇంకా వింటరు అదంతా తెలియదండి నాకు మీరు చెప్ప చెప్పారు కదా ఒకసారి నేను ఖచ్చితంగా కనుక్కకుంటానండి
అవునండి
అవునండి
కనుక్కోండి కనుక్కోండి ఎందుకంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కూడా యూజ్ అవుతుది కదా
అవునవునండి ఇంకా ఇంకా డిసెంబర్ లో కూడా ఒక్కొక్కసారి రైన్ వస్తుంది చల్లగా వస్తుంది గాలి అలాంటి కూడా ఉంటాయి మీ ఫేవరెట్ మంత్ ఏంటండి అంటే సీజన్ ప్లస్ మంత్
సీజన్ ప్లస్ మంత్ అంటే నాకు రైైన సీజన్ అంటే ఇష్టమేనండి కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఆ బయటికి వెళ్లలేం పనులేవి చూసుకోలేము
మ్మ్
అన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నమాట
అవునా
మ్మ్
నాకైతే డిసెంబర్ అంటే చాలా ఇష్టం అండి
ఎందుకండి అలాగా
ఎందుకంటే డిసెంబర్ లో ఒక్కొక్కసారి రైన్ పడుతుంటది ఒక్కొక్కసారి చల్లకు బాగా గాలి వస్తూ ఉంటది అండ్ క్రిస్మస్ కూడా ఆ టై లోనే కాబట్టి ఉండేది ఆ కొన్ని కొన్ని సిచ్యు కొన్ని కొన్ని ప్రదేశాలలో కూడా ఆ స్నో అనేది పడుతు తుంది కదండి
అవునండి అవును
స్నో పడడం కూడా నాకు చాలా ఇష్టం అండి
అవునాండి కానీ స్నో ఫారెన్ కంట్రీస్ లోనే పడుతుంది కదండి మనకు పడదు
అవునండి పడదు ఇంకొకటి వడగల్ల వాన అని విన్నా రా అండి మీరు
ఐస్ గడ్లు
ఆ అది చాలా అంటే చాలా బాగుంటుంది బట్ ఆ వడగల్లు అనేది కింద పడినప్పుడు సేమ్ ఐస్ క్యూబ్స్ లాగే ఉంటాయి కదా అవి తిన్నారు అనింటే ప్రమాదమా అంటడి
అయ్యో లేదండి నాకు దానికి గురించి తెలుసు మీకు చెప్పనా ఇప్పుడు మనము కింద పడిండేటి తినకూడండి ఆ ఏదైతే పైనుంచి పడతాడో అది మనం వెంటనే చేతికి పట్ ట్టుకొని దాన్ని తింటే మనలో ఉన్న
ఆ
ఆ డిసీజెస్ అన్ని పోతాయి అంట కిందపడ్
అవునా
అవును కింద పడిండేటు తినకూడదు కానీ ప ట్టుకని వర్షం పడుతున్న అప్పుడే పట్టుకొని తినాలన్నమాట
ఓకే మీరు ఎప్పుడైనా ట్రై చేసారా అండి ఇలాగా
లేదండి ఎప్పుడు ట్రై చేయలేదు నేను చిన్నగా ఉన్నప్పుడు పడింది అనమాట వడగళ్ల వాన
ఓకే నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు పడిందండి
నేను ఇంకా ఎప్పుడూ చూడలేదండి ఇంకా
ఆ అండి సరే అండి ఇంకా ఓకే అండి బాయ్ అండి